హలో
హలో ఆ విన్పిస్తాంది సిస్టర్
ఆ విన్పిస్తుందండి హాయండి
హాయ్ గాయి
ఏం జెస్సు అ లేదండి మీరేం జేస్తున్నారు
ఊ నేన్ గుడా ఏం లేదండి కాలినే తిన్నారా
ఉ తిన్నా అండి మీర్ దిన్నారా
ఆ తిన్నాం ఎం కర్రీ
మాది ఈ రోజు ఎగ్గండి
ఆహా
ఇంకా మీ దండి
మాది ఈ రోజ్ టమాటా అండి
ఉ హూ ఇంకా చెప్పండి మరి జాబ్సు వడుతున్నాయ్ గదా అండి ప్రిపేర్ అవుతున్నారా గవర్నమెంటు
ఆ అవ్వాలండి ప్రిపేరిగా అవ్వాల్ అవ్వాలన్నుడే జరిపోతాంది ఒకే పో వాక్ వన్ వీకట్ల ప్రిపేర్ ఐనాం ఇంగ మళ్ళ తర్వాత డిస్టపెన్సొచ్చిందంటే మళ్ళీ కూర్చోవలంటే చానా టైం దీస్కుంటాంది
అవున్ కంటిన్యూ అయితాంటెనే వింట్రెస్ట్ ఉంటదండి కొంచెం మధ్యల గ్యాపిస్ తే మళ్ళ ఇంట్రెస్ట్ వోతది
అవునండి దేనికి అప్లై ఏస్కుందాం అనుకున్నాం మళ్లా వాడు దీనికి దానికీ అట్యాచ్చు వెట్టుకుంటా అడుగుతా ఉండు పీజీ ఉంటే బిఈడీ అంటడు అదుంటే ఇదంటడు ఏందో ఏమి ఎజ్యుకేషన్ సిస్టమో ఏమో అస్సలు
ఈ ఇయర్ జాబ్సేస్తన్నాడు గాని ఏస్తున్నాడు గానీ కొంచెం తక్కువ తక్ క్కువ జాబ్స్ ఏస్తున్నాడండి హూ ఇంగేమొ
క్కువ తక్కువ ఏస్నా గుడా ఇప్పుడు పీజీ ఏస్న వాళ్ళ లైఫ్ అయితే వేస్ట్ అండి ఎంతైనా
ఎందుకంటే అట్లంటున్నారు
నిజమండి ఇప్పుడు ఎంత పీజీ ఏస్నా కొంచెం హైటు పర్సనాల్టీ ఉన్నొళ్ళు కొంచెం అటో ఇటో నెగ్గుకొని ఆ ఎస్ఐ కానిస్టేబుల్ సైడు బోతరు అదే ఇప్పుడు హైట్ లేని వాళ్ళెమన్నా ఈ టీచ్ సర్ టీచింగ్ ఫీల్డ్ సైడ్ బోదామా అనన్ కొంటే ఆ బీఈడీ అడుగుతాండు సరే బి బిఈడి అడిగినోళ్ళ్ ఆ ఆ బీఈడి టెట్టు అంటడు ఆ సరే కొంతమంది బీఈడీ ఏస్నంక బిఈడీ గాకుంటే టీటీసీ ఏస్నొళ్ళకు మళ్ళీ ఆళ్నొక సబ్జెక్ట్ అడుగుతాడు అట్లైపేంది ఇప్పుడు మరళ సరే ఐతే ఈగా ఎట్లనో పీజీ ఏస్నం గదా బిఈడి ఏద్దాము అనన్ నుకుంటే స్కాలర్షిప్ ఇయ్యడాట
పీజ్ జేసి బీడి ఏత్తే స్కాలర్షిప్ రాదండి
ఆ రాదంట అట్ల మాకు చొప్పంటి చెప్పే వాళ్ళుంటే బాండండి అట్లనే ఏస్టొళ్ళం అంటే ఇప్పుడు ఫస్ట్ బీఈడీ చేసి తర్వాత పీజీ చేస్తే స్కాలర్షిప్ వస్తదా అట్లా
అప్పుడు వస్తాదంట గాని పీజీ చేసినంత బీఈడి చేస్తే రాదంట
అంటే బిఈ పీజీ పెద్దనా బిఈడి పెద్దనా
బీఈడి కి ఎక్కువ అమౌంటఅయితదంటనే అందువల్లనే పేజీకి ఇయ్యాడంట
ఆహా నేను అనేది ఎట్లా అంటే ఇప్పుడు బఈడి పెద్ద
ఈక్వలే రెండు పోస్ట్లు ఈక్వలే కదాం హైయే కదా
ఆ రెండు పోస్ట్లు హైయే గాని ఈ బిఈడి కంటే పీజీకి ఇంకొంచెం హై అనుకుంటా అంటే బి పీజీ అంటే ఇంకా లాస్ట్ లాస్ట్ అనుకుంటా నాకు తెలిసి ఇంకా పీజీ తరువాత చాలా మంది పిహెచ్డి కి పోతారు కదండి మళ్ళా కింది స్థాయికి రారు కదా అందుకే ఇయ్యట్లేడేమో అనుకుంటాను నేను స్కాలర్షిప్
ఆ చెరియ తెలియదాని ఎందుకు అని
ఊ ఇప్పుడు కొంత కొంత కొంద మందికి బిఈడి అడుగకుంటేనే అడుగుతా అడిగిండ అండి మొన్న గుర్ కులాలలకు ఓన్లీ పీజీ కాకుంటే సబ్జెక్టు రిలేటెడ్ ఉండాలి అని అంటే మ్యాథ్సా సైన్సా సోషలా హిస్ నా అట్లా అడిగిండు ఓన్లీ పీజీ వల్ల కంటే అది ఫ్యాకిల్టీ గెస్టెడ ఫ్యాకిల్టీ లెక్కల కానీ అది నోటిఫికేషన్ లేట్ గా తెలిసింది అట్లా హలో
ఆ
మీ దగ్గర సిగ్నల్ లేదా అండి సరిగా వినపడట్లేదు
ఏమో అండి ఒకసారి ఫోన్ కు సిగ్నల్ సరిగా రావట్లేదు నా దానికి
ఆహా అట్లా అడుగు అడుగుతా ఉన్నాడు ఇంకా అప్లై చేయాలంటే లేదు ఒకటి ఇంకా చదివినా చదువుకపోయిన పక్కకు పెట్టయినా కూడా ఫస్ట్ అప్లికేషన్ పెట్టుకొని తర్వాత ఒకదానికి ప్రిపేర్ అయితా ఉంటే దానికి రిలేటెడ్ సబ్జెక్ట్స్ ఏ ఉన్నాయండి అండీ అన్నీ ఒకసారి అన్ని ప్రిపేర్ అయినమనుకో ఉహు అంటే ఒకసారి చదివినం అనుకో అది మల్టిపుల్ టైమ్స్ యూజ్ అవుతుంది ఇప్పుడు హిస్టరీ ఉంది హిస్టరీ చదువుతే ఎట్లా అంటే ఇప్పుడు ఆమ్ సెంట్రల్ జాబ్స్ యూజ్ అయితంది స్టేట్ పార్టీకి యూజ్ అయితంది మళ్ళీ ఎకనామీ
కొద్దిగా ఇవి చేంజ్ అయ్యాయి అండి అన్ని
ఆ
అన్నిటికీ యూజ్ అయితది కాకపోతే సబ్జెక్ట్ అనేది ఆ జాబ్ను బట్టి ఉంటదండి దానికి ఎక్కువ సబ్జెక్ట్ చదవాల్సి వస్తుంది కొన్నింటికి తక్కువ చదవల్సింది
తక్కువ నార్మల్ గా పైన పైన చదివితే చాలు అదే సబ్జెక్ట్ గాని ఒకదానికిె అడుగుతండు ఒక దానికి పైన పైన అడుత
ఆ సబ్జెక్టుని బట్టి ఉంటది అది ఉన్న జాబుని బట్టి దానికి పొజిషన్ దానికి ఎంత ఇవ్వాలి అని అట్లా ఇగా
ఉ అయితే ఇంతకు ముందు మేము ఒకసారి డ్రాయింగ్ది చేసినాం అండి డ్రాయింగ్ ఉంట ఉంటది కదా ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ అని
ఆ తెలుసండి పెయింటింగ్ ది విన్నాను నేను
అది ఫస్ట్ చేసినా కాని హై లెవెల్ది చేయాలి అంటే సెకండ్ ఎగ్జామ్ రాయలేదు నేను
మ ట్రై చేయ పోల్లు అ రాయ పొయిల్లు మరి
సెకండ్ ఎగ్జామ్ రాసి, ఫార్టీ ఫైవ్ డేస్ ట్రైనింగ్ పోతే ఆ సర్టిఫికేట్ ఉంటే ఇప్పుడు గురుకులాల్ల తీసుకు కుంటాల్లంట అయితే మేము అప్పుడు డ్రాయింగ్ క్లాస్ ఉహ్ ఇ‌ అప్ ఇప్పుడు లాస్ట్ ఇయరే కంప్లీట్ చేద్దాం అనుకున్నా గానీ ఇంకా చేయలేదండి నేను ఒక్కదాన్నే ఉన్నా అన్నట్టుగా అప్పుడు చేసినా అయిపోతుండే మంచిగా అయితే ఇప్పుడు అప్పుడు ఎగ్జామ్ అప్పుడు ఒకన్నయ్య పరిచయం అయ్యి ఉండే అయితే ఆ అన్నని అడిగితే అరే ఇట్లా వడ్డాయిరా నువ్వు అప్పుడు చేసుకుంటే అయిపోవు మళ్ళయి ఇప్పుడు అది డ్రాయింగ్దిి రావాలంటే మళ్ళా జనవరిలో పడతాయి మళ్ళీ ఇప్పుడు పడయి అ ంటాండా అన్నా
అవును జనవరి జనవరిలో వస్తాం మళ్ళీ ట్రై చేయంండి ఎందుకంటే ఎప్పుడున్న యూజ్ అవుతుంది కదా అది
అవును జనవర్ల పడితే మళ్ళా జనవరి లో ఎగ్జామ్ రాసినాక ఆ సమ్మర్ లో ఫార్టీ ఫైవ్ డేస్ ట్రైనింగ్ ఆ సర్టిఫికేట్ వచ్చింది అనుకో మళ్ళా గ్రూ మళ్ ఆ సర్టిఫికెట్ వస్తుంది మళ్ళా ఈ లోపు ఆ బిఇడి పీజీ అంటానవ్ కదా బిఇడి కంప్లీట్ చేసుకో అని అంటా బీఇడ్ కంప్లీట్ చేస్
చే ఇంక ఇంట్రెస్ట్ ఉందా అండి బీడీ చేసే అంత
ఇంక చెయాలనే ఉందండి నాకు కూడా ఇగ కాకుండా కొంచెం ఇంట్లో ఫైనాన్షియల్గా కడతారా కట్టాలని ఆలోచిస్తాను కానీ
అంటే ఇప్పుడు మీరు ఫస్ట్ పీజీ చేసిల్లా
ఆ ఫస్ట్ పీజీ చేసినా అట్లా
ఫస్ట్ పీజీ చేయకుంటే బీడీ చేస్తతే బాగుండాలి ఎందుకంటే ఇప్పుడు పీజీ చేసల్ కాబట్టి మీ బీఇడీకి స్కాలర్షిప్ రాదు మీరే ఇకఓ మనీ కట్టుకొని చేస్ కాలీ కదా
అవునండి ఏం ఇయర్ కి థర్టీ థౌజండ్ ఏమో ఉంటయంట అయినా అప్పుడు నేను అడిగిన ఉమ్ అడిగి ఈనండి ఒకసారి ఉండే మాకు సారు డిగ్రీ సార్ ఉంటే సార్ ఇట్లా నసి అడిగితే ఎందుకనుష పీజీ పీజీ చేసేయ్ మంచిగా పెను కూడా రాసుకోవచ్చు అంటే అప్పుడు మేము ప్రైవేట్ జాబ్ చేస్తాము అప్పుడు సార్ ఏమన్నడు మళ్ళీ నువ్ బిఈడీ చెత్తే నువ్వ అక్కడ జాబ్ వదిలేస్ కని వచ్చి కంప్లీట్ గా చదువుకోవాలి ఎందుకు తీయి ఆ ప్రైవేట్ జాబ్ చేసుకుంటుండు ఓపెన్ గా పీజీ అని చెప్పిండ అండి ఆ సారు సార్ వాళ్ళు మంచి గ చెప్తరు కదా అని నేను అనుకున్నా కానీ అమ్మో సార్ వాళ్ళని కూడా అందరు నేను అమ్మొద్ద అని అర్థమయింది ఇంకా
ఎందుకు అట్లా అబద్ధం చెప్పిండా అండి
మరి అంతేకాదం నాకు ఇట్లా ఇట్లా ఉంది సార్ అని అన్నప్పుడు మరి నీకు ఆ ఇంట్రెస్ట్ ఉంటే బ్బే ఏం కాదమ్మ వచ్చి బిఈడ్ చెయ్య అని చెప్తారు కదండి ఎవరైనా
ఏమి సార్ ఇట్లా ఆలోచించిండో అని అంటే ఎట్లయినా బిడీ చేసినా పీజీ చేసినా ఏజ చేసినా కానీ ప్రైవేట్ జాబ్ కదా చేయాల్సింది అదిగే జాబ్ చేసుకుంటే బెటర్ ఏమోనా అని అతను ఆలోచించండేమో మీ సారు
మరలా బిఈడికి ఇట్లా ఓపెన్ గా కూడా చేసుకోవచ్చ అం అండి మాకు ఇంకో స్ సారుండే రాకేష్ సారా అయిత్ ఆ ఆయిత ఆ సార్ ఆ నిం పిజి జాయిన్ అయిన తర్వాత ఆ సార్ ఒక రోజు చానా డేస్ తర్వాత ఆ కాల్ చేస్తే ఇట్లా మాట్లాడిన అయ్యో ఎందుకు చేసిన వనుష పిజీ నువ్వు చేయకుండా ఉంటే అయిపోద్ తుండే బీఇడి చేసుకుంటే అయిపో నన్ను అడగకపోయినవ్ బి ఇ డి ఇట్లా ఓపెన్ గా కూడా రాసుకోవచ్చు అని చెప్పిండు
బిఇడి ఓపెన్ గా ఏదైనా కానీ ఓపెన్ గా చేసుకోవచ్చండి డిగ్రీ కూడా చాలా మంది ఇప్పుడు రెగ్యులర్ గా పోకుండా ఎత్తలేరా అండి జాబ్ చేసు
ఆ అయితే నేను లేదు సార్ సార్ ఈ సార్ అడుగుతే ఇట్లా అన్నాడు అనేసి అంటే అయ్యో అవును న్నాయి ఏం కాదు డిగ్రీ అయిపోయినాక పిజీ అయిపోయినాక కూడా బిఈడికి ఎంట్రన్స్ రాయి రాసినాక నీ క్వాలిఫికేషన్ బట్ అంటే నీ ర్యాంకింగ్ ను బట్ట అయినా కూడా నీ కొంచెం ఫీజ్ తక్కువ అయితది ఆ లేదు అనంటే కొంత కొంత మందికి రియంబర్స్మెంట్ వచ్చే ఛాన్స్ ఉంటదంట బీఈడికి
ఒక ఇయర్కి వస్తది కావచ్చండి మరి ట్రై చెయండి ఒకసారి అయితే
ఇడ వచ్చే ఛాన్స్ కూడా ఉంటది అనూష అని చెప్పిండు అది చెప్పేసరిగ అయ్యో ఈ నేను అనవసరంగా ఖతంగా ఈ సార్ని ఇంతగా నమ్మినా అనిపించింది ఇగ చెప్పే వాళ్ళకు మంచిగా మళ్ళీ ఆ సారి కూడా చెప్పే వాళ్ళకి మంచిగానే చెప్తున్నాడంట అండి మరి ఈ జాబ్ పడ్డది అప్లై చేసుకో దీనికి ఇట్లా చదవండి దానికి అట్లా చదవండి అని చెప్తున్నడంట వామ్మో ఇట్లనా అనుకున్నా
ద్దా అండి ఏ మనది మనమే చూ సుకోవాలి మనం ఎవరిక ఏం చెప్పొద్దు చెప్పినా గాని మంచిగాన్నంత సేపు మంచిగా ఉంటారు ఇక ఎక్కవసారిగా ఏమన్న మిస్ మిస్ అండర్స్టాండింగ్స్ వచ్చాయంటే ఇక చాలా బ్యాడ్గా వాళ్ళ గురించి ఘోరంగా చెప్తారు మళ్ళీ ఇన్ని రోజులు మన నమ్మినా అని చెప్పినందుకు కూడా అవి కూడా మళ్ళ వేరే వాళ్ళతోటి అంటారు
తాంది ఘోరంగా అసలు అప్పుడు బీఈడి చేసినా అయిపోతుండే అని ఆ నిజమేనండి
మనకి నచ్చింది చేసుకోవాలి ఇగ అంతే
ఇంకా అప్పుడు మా ఫ్రెండ్స్ ఒకఆమె వాళ్ళు మా అబ్బాయి దగ్గర చేసిళ్ళండి బిఈడి వాళ్ళు ఓపెన్ గానే చేసిల్లాంట
అంటే ఇప్పుడు బిఈడి కాలేజీలు ఉంటాయి కదా అండి పోయి వాళ్ళతో మాట్లాడుకోవాలండి ఇంత వాళ్ళకి అమౌంట్ ఎంత చెప్తారో దాన్ని మనం మాట్లాడుకుని మనం ఎట్లా డైరెక్ట్ రాస్తామా ఎట్ల ఓపెన్ గా చెత్తమా లేకపోతే రెగ్యులర్గా చెత్తమా అని చెప్పుకోవాలి వాళ్ళతోటి
అదే అండి మా స మా సారు ఉంటుండే మా సారు అప్పుడు పీజీ అయిపోయింది పీజీ అయిపోయి మాతో టీచింగ్ చేసుకుంటా ఇంగ అప్పుడు టీచింగ్ ఇది గురుకులాల సైడ్ వెళ్దాం అనేసి పీజీ కొన్ని బీఈడీకి సార్కు ఆ ఫోర్ ఇయర్స్ సో ఫైవ్ ఇయర్స్ గ్యాబ్ వచ్చిన తర్వాత మాకు చెప్పేటప్పుడు రియలైజ్ అయ్యిండు సారు రియలైజ్ అయ్యి మా డి ఆ మేము పిజి ఎంట్రెన్స్ రాస్తాంటే సార్ బిఈడ ఎంట్రెన్స్ రాసిండు రాసి బీఈడీలో జాయిన్ అయిండు ఇం ఇంకొక అమ్మాయి మా గ్రూప్కి అమ్మాయి కాదా అమ్మాయి బైపీసి అమ్మాయి ఆ అమ్మాయి సార్ని ఇట్లా అప్రోచ్ అయితే సారే సార్ జాయిన్ అయిన కాలేజీలని ఆ స సార్ వాళ్ళతోటి మాట్లాడి ఆమెనీ జాయిన్ చేసిండు ఇప్పుడు ఆ అమ్మాయిది కూడా బిఈడి అయిపోయింది అబ్బా అనుకున్న నేను ఇంగా ఆ సార్నే పట్టుకొని అడగాలండి నేను కూడా బిఈడి చేద్దాం అనుకుంటాన్న మీరు చె ఆ మీరు చెప్పిన కాలేజ్‌లా మాట్లాడండి సార్ అంటే ఏమంటాడో ఏమో
సార్ ఎంట్రెన్స్ అయితే రాసి తెలుసుకోరాదు లే వాళ్ళు ఒక్క దాంట్లో జాయిన్ చేయితారు
ఎంట్రెన్స్ లేదాండి ఇప్పుడు ఇప్పుడు ఎక్కడ ఉంటది ఎంట్రెన్స్ మళ్ళ వన్ ఇయర్ ఆగాలె ఎంట్రెన్స్ అయిపోయి ఉంటాయి ఇగ ఆ
ఓ అవునా సరే అండి మరి
ఆ సరే అండి చె